ఎడ
ఏమి అక్క కుట్టిన తీసిన అంటే చద నట్లేదు మంత వచ్చింది త బనప్పుల తడ పడుతుంద మ పోలు ఆ
ఎన్ని గట్లోలేష్ ను
నాక నింద్ర మాటలా వసుతే
ఆ
ని మ
తీరేంద్ర ఇప్పుడ బట్ట వి విషిన త్తేంద్ర గంతాసేప్ కరణ వట్టానికి పోతా
ఆ చార్ స బయ ఆ బా అ
సా చేేపు అయింది ఇక బయటనే చపేసుకో నం తన్నాము అన్నం దేని డబెట్టినాము వచ్చింది కరెంటు మళ్ళా ఇక రాలేదు మళ్ళా బయట మంచం వేసుకొని చిన్నళ పక్కపోయినట్ ఫ్లవర్కినా ఇద పట్టింది అంతలో కరంట వచ్చ వచ్చింది లేచినం మళ్ళ బయటికి వచ్చినాం మళ్ళా ఇంట్ల కచ్చినా ఇంట్లకచే వరకు మళ్ళా ఇగ మళ్ళా వేయింది మళ్ళా అచ్చింది.
రాలేదు చిన్న తినిపించి బయట కూసున్న కొద్దిసేపటికేమో ఆచిందు ఆ అచినంక సానం చేసిండు అన్ని సానం చేసిండు ఆ నిన్న ఏం కర్రీ లే కుండే చిక్కుడుగాయ అండిన ఇగ సాయం మాత్రం ఏం అద్దు తీ అని అన్నాడు అద్దు తీయాల మ చారు చేయన్న అంటే చారు అంటే చారు చేసి ఆమ్లెట్ యేసిన ఇగ మా కాదున్నది కాద జీరో బల్బ్ ఉన్న అది ఉన్నది కద ఛార్జింగ్ బల్బ్ లు ఉన్నాయి రొండు
ఉ ఇయ్యాల ఎంకూరా
కూరనా ఇప్పుడా వంకాయ టమాట అండినా
వంకాయ టమాట అండినవ
ఆ
మరి అత్తమ్మ తింట దారా కాలనొప్పు ప్పులు కదా
అత్తమ్మ తిన అగొ తోటకూర అండుకుంటంది తోటకూర అండుకుంటంది లేదు ఇవల్నే ఇగ వేరే బీరకాయ అండుదాము అంటే లేటైతది దొండకాయ అండుదాం అంటే లేటైతడి ఇది వంకాయ తొందరగా అయిపోతది కద అని అండేషినా నవు దొండకాయ దొండ దొండకాయ ఫ్రైలా ఉంటది ఇగ బావకు వచ్చే వాటి లలో పెడదాం అంటే నైట్ కర్రీ ఏం లేదు
ఉ
టమాటా అయితే కొంచెం గ్రేవీ లెక్క చేస్తే అది చపాతి లల్ల తింటడు మళ్ళ వద్దన మన్నగనీ లేదు గని ఆయేన్ని పావుకిలో వండు కాయలు మా ఇద్దరికీ అయితది కావచ్చు మరి
ఉ మావయ్య
చేం అక్క తిన్నడు తిన్నడు తిన్న నేను ఇట్ల ఒరిగిన ని నిద్రవోయిన
పనికి వెయ్యిండా
పోయి పోయిండక్క
వాణి ని బాగా కొడుతందిర
ఆ
నిన్న చలి బాగా కొడుతాంది అనిని
ఏంటిది
కానీ నేవాల అమ్మాసు మల
ఎందుకు
హేళకో ఫోన్ చేస్తాందా కా
అనయ సుమగాదుకు
ఆ నేనే కొడతాంది
ఇప్పుడు ఎందుకూడదన్ని ఫస్ట్ ప నుంచ ఏం చేసింది ఫోన్లు మాట్లాడతలేదామె ఎప్పటి నుంచలో మాట్లాడతాము
అమ్
ఆమెనువ్వు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినవా
స్టార్టింగ్ చేసిడు అట్లా ఇట్లా బాగానే ఉండే
ఆమ్
మీ కోరేపోలు
అదేంది అక్కడ వెళ్ళి అవుతుంది నిన్నటి నుంచి వెళ్ళి
ఇలేద్ నాన్నా
హమ్
స అమ్మంజి విచ్చిన అమెకు
అచ్చినట కదా
మంచిచ్చనా
అచ్చనే ఆట ఏగా మంచిగా నచ్చినాట ఆమె కాలేజి కదా ఎప్పుడు
ఆ
మంచిగానే వెచ్చిని అటా మంచిగానే చదువుతాంది. స్కూలో
ఇప్పుడు ఇంటర్ ఎక్కడ చేస్తాందో మరి ఇంటర్ అకడ చేస్తా మళ్ళా సోషల్ వెల్ఫేర్ లో అప్లాయి చేస్తా చిన్నాల ప్రభాయరా
రిజల్ట్ అది వచ్చింది మంచిగా నచ్చింది కాలేజీలో జేరినది అప్పులో మంచినే చదువుతంది
అ నేను జేతే
కుర్లలో ఇదానా అక్కడ
పెళ్ళయితే నే ఏంది అరుసుకుంటా నే బక్క గౌతాంది
పుట్టిందా
ఆ
కొట్టిందా అక్క
అక్కడ ఉసిపోతే నల్ల ఉసిపోయింది ఉసిపోతే ఇదిగో యిట్ తెచ్చి అంతా నీలు పోతానాయని తెచ్చిన నిన్న తేదమని
ఎడావే
నల్ ఆహ్ అక్కవాళ్ళు వెట్ పట్టుకున్నారు ఈ అక వాళ్ళు
ముస్లి
బాగా స్పీడ్ ఆత్తంది మరి అక్కడ మల్గబడ్డ కూడా ఏం చేసిందో కానీ రెండు మూడు సార్లు పెట్టినా ఆహ్ రెండు మూడు సార పెట్టినా పోయింది మళ్ళీ ఇప్పుడు బాగా ప్రెషర్ మాల్కా ఎలేష హమ్
వాళ్ళు పెట్టుకుంనారా
హమ్
ముస్లిం అక్క వాళ్ళు పేట్ కున్నారా
బాగావ ప్రెషర్ వత్తంది అక్క అందుకనా అట్లా అయింది హమ్
ఏం వండినవు అక్క
నేనా రా సొరకాయ ఓన్డిన
పోయిండ బావ
పోయిడు సొర లేసిన పొద్దు ఎకిందిరా ఏ దాదాగా వుడిచి సల్లి ముగ్గేసి ఇగా బియంగాడికి పెట్టి ఇగ అంత చేసి టియనాగు పంపించినాకనే మళ్ళా టీ ఆహ్ బట్టలు పిండేసి చ్చిన రాస్కోనే దోసు కున్నా ఇంత ముంద ఇగా
అవునా వాడి నల్లోలి అయిపోయిందా అక్కడ ఫోన్ చేసిందా
ఆహ్ నైట్ టూ ఫోన్ చేసింది వాళ్ళ వాళ్ళ తున్మాంట ఛార్జింగ్ కొద్దిగానే ఉన్నది తర్వాత చేత్త అన్నది ఇయ ఒకటో రెండో ఉన్నది అప్పుడు నేను చార్జింగ్ పెట్టుకోలేదు చార్జింగ్ పెట్టుకుంటే పొరగల్లు తీర్థాళ్ళు ఆడు
అప్పుడ్ నేన్ చెస్ చ్చినప్పుడేనా ఆరే ఉన్నా అన్నావు కదా
హా నువ్ చె చి పన్ చేసినవ్ నా న్నా వీళ్ళు కిరి కెటు కరెంట్ లేదు కదార
అవునవును
క్రికెట్ చుత్తరు భావ సెల్ ఇత్తె భావ సేలులా క్రికెటు క్లియార్గాత్తలేద ఆక్కుంటా ఆక్ కా అంట అత్త మమ్మీ స్ సెల్లుల మంచిగా ఆ త్తందని చూసిరృ చుత్తే ఛార్జింగ్ అయిపోయింది ఒక్కటె ప్యాంట్ ఉన్నది ఇగా
అయ్యా
అచ్చింది పేట్ ఇనా తిన్లే ఇంక
ఇంకా తినాలేక్క ఇగ చిన్నమె లేవలే ఇంకా లేత్తంది ఇప్పుడే ఇగా ఆ లేస్ పాల్ తగ్ వాలే సిరబోయలే పాల్ తగ్ త ఇల్లుడువలె
అదే పొద్దున్న స్నానం చెపిత్తన్నవ
పొద్దున అంటే సాయంత్రం చెపిత్తరు. నాకు ఎంతకాలం కదా పొద్దున బాగా పోద్దున స్నానం చెత్తే కానీ పాల్తగుతం మళ్ళా సానాం చేపిత్తే అంత ఉబ్బరిచ్చుకుంటది. సాయంత్రం స్ చల్లపడ్డాంకా ఐదు గంటలెత్త ఆరు గంటలకు సానం చెత్త చల్లబడుత కొంచెం గోర్ ఏ నిది కదప్ప
అగే
అ
గదే బాగా సల్లటి పోయపోయినవు కంటే
హే సల్లటి పోయలే ఇ ట్లా వానీకి నాట్టు చెత్తది సల్లడి పోయన్ గొర్వేచ్చటీవీ పోత్త
కాళ్ళ మీదనే వేసుకుంట వారా
ఏ మన మమూలుగా స్నానం పొత్తే స్టూలు ఏసి పూర్చోబెడితే మెడ పట్టుకుండా
ఆ
తలస్నానం పోసినప్పుడు కళ్ళ మీద ఏసుకొనీ పొత్తం
ఆ
పోయ్యాలి చాలా చాలా మ పోయ్యాలి తక్వలుంటి కలు అద్దది రోజులు పోష చాలా చాలా ముందు రోజులు అరే కుడుతవు దెబ్బలయితే
ఏ ఎవలాంటాని కావచ్చురా
ఆతంతాని ఫోన్ సౌండ్కే లేేచిందక్క పోయాక ఆళ్ళ పిల్ల లేచిందా
లేవలేదు రా చిన్నోడు ఇంతకు ముందేలేసి సూత్తాండు
చెప్పామ
లేవలే
లేవలే
మాధవా లేచిరా
నేను చూడలేదు బయటకు పోయి పని చేసిన నేను ఇల్లు ఊడుసు
కానీ మొన్న అంతకు ముందు ఒకసారి నాకు గ్యాస్ స అయిపోయింది చూసిన వారా
అవునవును అవును నీది ఎన్ని రోజుల్లో బుక్ చేసుకుంటు మరి అమ్మ అలా అయిపోతు నేను అప్పుడు అయిపోతుదేమో అని నేను ఉంటలేను కదా అని బుక్ చేసినా మరి టైం ఉన్నాదా
టైము మొన్న గ్యాస్ బుక్ చేస్తా వచ్చింది కదా పది ఇరవై రోజులు అయితలేదా వచ్చి
అత్ ఐదును
చెయ్యాలే
ఫార్టీ ఫైవ్ డేస్ గా టైం
ఆ చేయాలే
అంటే పన్ని అఐతే ఫుల్ వ అబతు
ఆది పుల్దే
ఎన్ని రోజు అయితంది పెట్టుకొని
పది ఇరవై రోల అయితేలే దారా
నేను అప్పుడు బుక్ చేసిన అప్పుడు అప్పుడు అయిపోయి అప్పుడే కదా నిది అయిపోయింది
పవిరులాయి అయితంది
ఆహా గ్యాస్ అయిపోయింది అప్పుడే కదా నేను తీసుకున్నప్పుడే కదా అయిపోయింది
ఆన్న నాది అయిపోయింది, అయిపోయి పక్క పెట్టిన రెండు రోజులకు నువ్వు తీసుకున్నావు్ రెండు మూడు రోజులక్ తీస్ కున్నావ్
అదే మరి ఇది ఇప్పుడు అయిపోతుందా, ఇట్లా రా అని అమ్మ భయపడుతాండి ఓకే నా నేనే అలా అడుగుదాం అనుకుంటానా మర్చిపోతానా
మ్ ఒకసారి అడిగినా, కళి మొదున్నద ఆ పిన్ని బుక్ చేద్దాము అని అంటే లేదురా ఒకవేళ న ఇది అయిపోతే ఇది పెట్టుకో మళ్ళ తర్వాత ఫోన్ చేయది బుక్ చెయి నాకు ఇవండి మొద్దంటే సర తీయాల అన్నైగా
ఆ అట్లైతాంది
ఎందుకంటే నువ్వు చెప్పినావు కదా రా
అదే అదే
సరే రా
సరే అక్క
ఆ
చేయనా కొంచెం ఐనాకా
ఆ
అషా